ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి, ఖాళీ
తిన్నరా?
తిన్నా, మీర్ తిన్నారా?
మేమ్ గుడ తిన్నాం, ఏం కర్రీ చేసుకున్నారండి ఇయాలా?
ఏం బయట నుంచి కర్రీ తీసుకొచ్చామండి.
అయ్యా ఎందుకు వండ లేదా అండి ఇయ్యాలా మీరు?
కర్రీ మంచిగ ఒండలేదండి.
ఓకే, మీరు ఎక్కడ ఉంటున్నారు, హాస్టల్లోనా లేకపోతే రూమ్ లోన?
హాస్టల్లోనండ్
ఓహో అందుకెనా బయట నుంచి తెచ్చుకుంటా అన్నది.
అవును అవునండి, మీరెక్కడ ఉంటున్నారండి హాస్టల్ లోన, రూమ్ లోన
మేం గుడ హాస్టల్లోనే అండి, అందుకే బయట్ ఆ తిన్నామండి మీరు?
నేన్ తిన్నానండి.
ఓకే ఏం తెచ్చుకున్నారండి మరి బయట నుంచి?
చికెన్ కర్రీ తెచ్చుకున్నామండి.
మాకు లే అండి మరి
అయ్యా బావుందండి చాలా బావుంది, హాస్టల్ తో పోలిస్తే అదే బావుందండి.
కాని రోజు బయట పెట్టారంటే కష్టం కదండి.
అవునండి.
ఉమ్ మరి హాస్టల్ చేంజ్ అవ్వకపోయారా?
అవ్వాలండి.
ఆ ఓకే, ఇంకేంటండి? ఎడ్ ఎటన్న బోయారా అండి గుడిలల్లకి ఈమధ్య?
ఆ పోయినామండి. ఫ్రెండ్స్తో పోయినానండి, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినానండి.
మంచిగా ఉంటది కదా అండి ఫ్రెండ్స్ తోటి బయటికి పోతే.
అవునండి ఆ హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు మనకు.
కనీ మరి హాస్టల్ మారితే మీ ఫ్రెండ్స్ ని మిస్ అవ్వరా అండి?
చాల మిస్ అయితా.
ఉమ్ మరి వాళ్ళని గుడ తీసుకపోవచ్చుగా?
కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హాస్టల్ చేంజ్ అవ్వాల్సి వస్తదండి.
ఆ ఓకే. ఓకే పండక్కి ఇంటికెళ్తున్నారా అండి.
పోనండి ఇప్పుడే.
అయ్యే ఎందుకండీ, మీ అమ్మ నాన్న నీ కోసం ఎదురు చూస్తుంటారు కదా.
ఎదురు చూస్తారులే గానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పోబుద్ది అయితలే, ఇప్పుడే పోయినా
ఓకే ఎట్లాగో పెళ్ళయితే మనం ఏడికిపోమండి, పెళ్లి కా ముందుకే కదా తిరిగేసి వచ్చేది. ఇప్పుడు కూడా తిరగకపోతే మళ్ళీ పెళ్ళ అయినంక బోతమో పోమో తెలివదు, వాళ్ళు మన కోసం ఇప్పు ఇప్పుడు ఎదురు చూసుకుండ ఉండాల్సి వస్తది కదా.
అవును, చ్ మనం గుడ ఆళ్ళని మిస్ అయిన ఫీలింగ్ మనకొస్తది గానీ
మనకంటే వాళ్లేక్కువ మన నీ రిప్లేస్ చేయడానికి ఫ్రెండ్స్ ఉంటరు, కానీ వాళ్ళకి ఎవరు రిప్లేస్ చేయలేరు కదా మన ప్లేస్ ని. అంటే ఐ మీన్ మన కి ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుది మోటివేషన్ చేస్తారు ఇంకా ఆడుకుంటాం ఎంజాయ్ చేస్తాం అన్ని చేస్తం కానీ మన ప్లేస్ లో వాళ్ళు ఉండలేరు కదా
అవునండి
ఎప్పుడన్నా వెళ్ళి రావాలి కదా వాళ్ళకి మనము ఉంటే మనం వెళ్తే అసలు వాళ్ళ ఎంత హ్యాపీగా ఫీల్ అయితారు
చాలా హ్యాపీగా ఫీల్ అయితారండి మన కన్నా ఎక్కువనా పేరెంట్స్ కి మనమేగావాళ్ళకి
రావాలి కదా
వెళ్ళి రావాలి కానీ ఇప్పుడే కుదరేదేమోనండి
చూడండ్ ట్రై చేయండి ఎందుక్ కంటే పండగలకు అందరు ఇంటికి అందరు వస్తారు మన ఇంట్లో మన ఎవరు లేకపోతే వాళ్ళు బోషీ పోయినట్టుంటారు కదా
ఆ అవునండి మనన్నే ఫీల్ అయితారు
అయ్యో మన ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుండు మనం బామ్ అనిపిస్తది కదా వాళ్ళకు కూడా
ఆహ్ అనిపిస్తదండి
అలాంటప్పుడు ఎల్లి రావాల్సి
వెళ్తానండి ఇంతలా చెప్తున్నారు వెళ్ళకుండుంటానా
ఎల్లి రావాలి ఎల్లి రావాలి వాళ్ళు ఫీలైతారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఎల్లివస్తే మనక్ మనకి ఇష్టమైనయన్ని ఏష్ పెడుతుంటారు మన కోసమే అన్ని చేస్తారు
ఆ ఆ
మీరు ఎలా చేస్తారండి ఉగాది పండగ
మేం పిండి వంటలల్లో చేస్తామండి మీరు
మేం కూడా పిండి వంటలు ఇంకా తోరణాలు నెక్స్ట్ చాలా రకరకాలుగా ఉంటాయం డి మాకు ఏప పూత పిండి వంటలు తోరణాలు బచ్చాల్ లు పచ్చడి పంచాంగం
నాకు ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలియదండి మీరు చెప్తారా ఒకసారి ప్రాసెసు
ఓ తెలీదా చెప్తా చూడండి ఫస్ట్ ఒక కు నార్మల్గా అయితే మన ఇంట్లో కుండలు ఉంటాయి కదండి కుండ ఆ మట్టి కుండలు మట్టి కుండల్లో చేస్ స్తే ఇంకా బాగుంటది ఒకవేళ నీకు కుండా అవైలబుల్ గా లేదంటే ఒక గిన్నె తీసుకోండి దానికి దార్ దారం తీస్ కోని ఆ నెక్స్ట్ మామిడాకుది కట్టేసి దాన్ని తోరణం లాగా గా కుండక్ కట్టేష్
ఆ కట్టేయ కట్టేసిన తర్వాత అండి
కట్టేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనము పండగ అంటే పచ్చడికి న నవదాన్యాలేస్తామండి అందులో ఆ నవ దాన్యలలో ఇప్పుడు మనం ఏం చెయాలి ఫస్ట్ చింతపండ్ నానవెట్టాలి చింతపండ్ నానవెట్టి అందులో కొద్దిగా మంచినీళ్ళు మంచిగా పోసిఆ నానబెట్టిన తర్వాత కొద్దిగా తీ చేసేయలా పచ్చడి చింతపండు తీసేసి రసం ఉంటది కదా
ఆ రసమ్మ
ఆ రసంలో వేపపూత
వేపపూత
నెక్స్ట్ మామిడికి మామిడి చిన్న చిన్న పచ్చలు కోష్ పెట్టుకు
ఆ చిన్నగా మీడియం సైజ్ ఓకోయాల మరీ చిన్న
చిన్న చిన్నగాయితే అంటే నమలడానికి మంచిగా ఉంటాయి కదా మనా నవిలే పాసిబిలిటీని బట్టుకొని కట్ చేసుకోవాలె
ఆ సరే అండి
ఆ తర్వాత అందులో కొద్ది గంపస్ అన్ని అంటే ఇప్పుడు తొమ్మిది రకాలు వచ్చేటట్టు చూసుకోవాలంట అందులో బెల్లం అన్నేసుకొని బెల్లం కూడా అట్లా అన్ని తొమ్మిది రకాలు ఇప్పుడు నీకు మామిడికాయ్ వేపపూత మామిడిగి మామిడ కాయ నెక్స్ట్ ఉప్పు కారం బెల్లం ఇట్ల అన్నీ కలిపి తొమ్మిది రకాలు వచ్చేటట్టు చూసుకోవాలి.
తొమ్మిది రకాలు వచ్చేటట్టు చూస్కో
ఆ తొమ్మిది రకాలు వచ్చినాంక మంచిగ కలిపి ఆ దేవుడి దగ్గర ఫస్ట్ పెట్టి దేవుడికి పెట్టాలండి ఫస్ట్ దేవుడికి ఒక దాంట్లో చిన్న దాంట్లో తీషి దేవుడికి పోయాలే.
దేవుడికి పోసిన తర్వాత మనం ప్రసాదం లెక్క తీసుకోవా
కోవాలి. అసలు మేమైతే చిన్నప్పుడు గోరంగా ఫస్ట్ దేవుడికాడ పెట్టొచ్చినాంక అయిపయ ఇంకా చాలా చేసుకుంటాము ఆ రోజు పొద్దుగుల్ తాగేస్తాం తెలుసా
అందరింటికి పోయి త తాగుతారా అండి.
ఆ ఎంత ఊర్లో ఉంటే అసలు ఆ సందడే వేరు
చిన్నప్పుడు నేను గూడా భలే పోయేదండి. అ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళింట్లో పోయ్యి బాగా తినేది.
శ్రీరామనవమి కూడా బాగా చేస్తరు కదండి.
అవునండి. శ్రీరామనవమి ఫేవరెట్ పండగండి నాక్ కైతే అది
అవునా బాగ్చెస్తారాండి మీ ఊర్లో
ఆ మంచిగ చేస్తరు. దేవుణ్ణి ఊరొ ఊరేగిస్తారు సూపర్ గుంటది చూస్తే
అవునా మరి నన్ని తీసుకెళ్తారా అండి పండక్ క్కి మరి మీ ఊర్కి అంత బాగ్చెస్తుర్రంటే నేను కూడా చూడాలని అనుకుంటున్నా
చూడండి తీసుకెళ్తా తప్పనిసరిగా తీసుకెళ్ త నండి.
తీసుకెళ్ళండి నేను కూడా వస్తా అంత బాగ చేస్తున్నరంటే నేను కూడా చూషి మళ్ళీ ఒకసారి వేరే వాళ్ళక్ కి చెప్పడానికి ఉంటది అక్కడ పోతే అయైనా మీ దగ్గర బాగా చెస్తారని విన్నాను నేను కూడా
ఆ మంచిగా చేస్తారండి పెద్ద గుడి ఉంటది. ఆ ఊరేగిస్ స్సరు. ఆ డెక్కులతో డీజేలతో దీంతో బాగుంటది చూడ్డానికి కనుల విందుగా ఉంటదండి.
ఓకే అండి. ఇంకేంటండి విశేషాలు కానీ మ్ ఈ మధ్య మస్తు ఎండలు కొడుతున్నాయి కదండి.
అవునండి ఘోరంగా కొడుతున్నాయి అస అసలు బయటకి వెళ్ళలేకపోతున్నాం.
కదండి.
అవునండి ఉంటూ ఉంటూ ఇంకా పెరిగిద్ద అనుకుంటా ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఎట్టుంటదొ తె తెలియదు కదండి.
అవును కష్టం చాలా ఎట్లా బయటికి వెళ్తే మాడిపోయేలాగున్నాం అంత ఘోరంగ అయిన ఇంటికాడసలు అమ్మనాన్నలు వ్యవసాయం ం. ఎలా చేస్తున్నారో ఏమో అండి. మనం జస్ట్ పది నిమిషాలు
మనమేమో రూమ్లో కూర్చొని ఫ్యాన్ల కింద ఉంటున్నాం వాళ్ళు ఎనీ టైం ఎండల్లోనే ఉంటారు వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో అప్పుడప్పుడు తలుచుకుంటే బయమైతదండి.
కదా మనం అలా జెయ్యలేమండి అసలు.
అవునండి
పన్లు చేయలేం వాళ్ళ లెక్క మనకి ఏం తోచదు కూడా
అవునండి అసలు మనం వాళ్ళ లె క్క ఒక్క రోజు కూడా ఉండలేము
ఉండలేము ఏం చెయలేము కూడా
వోక రోజు ఒక రేల పనిక్పోయినాం అనుకో నెక్స్ట్ జ్వరం నెక్స్ట్ డే మనకు జ్వరం వస్తదండి
ఆ మీర్ ఎళ్తారా అండి పోలాలకి
ఆ అప్పుడప్పుడు వెళ్తానండి పత్తుల్ తీయడానికి మిరపకాయ కోయడానికి ఆ ఈ రెండు పనులే చండి మిగితాయ్ ఏం రావు నాకు
మీ దగ్గర పంటల్ ఏం ఎస్తరండి
పత్తి, మిరప, జొన్న మొక్కజొన్న, వరి ఆ ఇవన్న ఆగ్ చెత్త మండి
ఓకే అయితే మీ దగ్గర మీ మంచిగా మీరు మీరే పండించుకున్నయ్ తినోచ్చు కదా
అవునండి మాది మేమే పండించ్కుని తింటాం వరి
కోనా కోనడునడానికి అవసరమే లేదు మంచిగా న్యాచురల్ గా మీరే పండిచ్ కోన్ మీరే తినోచ్చు
మీ వైప్ ఏం ఎం పెడతరండి
మా దగ్గర పత్తి, కందులు నెక్స్ట్ వరి అంత్ తేండి చాల్ తక్కువ
చాలా తక్కువ అంటె వాటర్ ఉండవా ఏంటి మరి అ
వాటర్ ఎక్కువ ఉంటయ్ అని అందర్ వరి ఎక్కువ ఎస్తారు
అ ఆ
మావి మొత్తం వాగుల కింద ఉంటాయ్ అంటే అక్కడ పైనుంచి వాటర్ ఒస్తే మాకు పంట వం త్ లేక్పోతే వాటర్ రాకపోతే పంట పండదు
ఓ చాలా కష్టం కదండి అలా ఉంటే బోరులు ఉండవా అండి బోరు బోరు
బోర్లు చాల్ తక్కువ అండి మాకు బోర్లు అక్కడ వాటర్ ఎక్కువ బడవ్
అవునా అండి
చాల్ తక్కువ ఉంటయ్ అందుకండి ఎవ్ వాగ్ ఒచ్చినప్పుడు పొలాల్ ఎస్తాం నార్మల్గ వాగు రాకపోతే ఇంకా ఏదో నార్మల్గా ఏదో ఒక పంటేస్కుంటం
నార్మల్గా ఏదో ఒక పంటేస్
అమ్మ నాన్నల్ ప్యాక్ చేసే అంత పని మనం చేయలేముండి
ఎలేమండి నిజమండీ
గ్రేటు
చాలా అంటే చాలా గ్రేట్ వాళ్ళు పంటల్ పండించి మళ్ళీ ఇటు మన చదువు కోసం మొత్తం డబ్బులు అన్ని పెడతరు అవి మొత్తం ఆలోచిస్తే మనం ఎక్ ఎక్కడ అండి వాళ్ళ గోరిక్ కూడా సరిపొం
ఇది కూడ కరెక్టే అండి
ఉమ్మ్
సరే అండి మరి ఇంక ఉంట
సరే అండి
బాయ్
బాయ్ అండి